హలో హా చాలా రోజులకు ఫోన్ చేసినావు
మూవీకి వెళ్దామని
ఓకే ఓకే ఏమవకి వెళ్దా మరి
ఇంకేముంది కొత్తగా ఉస్తస్తాద్ భగత్ సింగ్ రెలీజ్ అయింది కదా
అది బయోగ్రఫియా లేకపోతే నార్మల్గా మూవీనా
బట్ ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అని అంటే ఇంకా
నేను అసలు బిగ్గ ఫ్యాన్ అయినకి ఫస్ట్ డే చద్ద అమ గున్నా గాని వీలు పర్లేదు
అమ్మ ఫస్ట్ చూడాలిదంటే ఇంకా టికెట్స్ అదంతా హంగామా హంగామా కొంచం రాక్స్ చూడాలి ఏంటంటే మినిమం టూ డేస్ వెయిట్ చేయాల్సిందే కొంచెం రష్ తగ్గుతారు టికెట్స్ కూడా ప్రాపర్ గా దొరుకుతాయి
ఎందుకంటే పవర్ క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అక్కడ
సీటింగ్ అరేంజ్మెంట్ అయితే మధ్యలో ఉన్నవాల లేదంటే ఏసీ దగ్గర కూర్చుంటాయి కనుక బెటర్ సో ఇలా దొరకాలి ఏనిన్నాంటే
సమ్మర్ సీజన్ కాద అవును అది కూడాడ నను నిన్న అంది హాజీరావవు మస్తాని చూసిన తెలుసా ఆ మూవీ ఇట్స్ అ రియల్ స్టోర ూను
ఆ అది ఎన్ని డేస్ తర్వాత ఇప్పుడు చూ చూసారా
అవును నేను ఎప్పుడు అంటే ఇంతకు ముందు పద్మావతి చూష్ిన అంతే కానీ ఇంతవరకు
పద్నామతియులైట్స్ అల్టిమేట్ మూవీస్ అా ఎండింగ్ వరకి అసలు అలాంటి క్యారెక్టర్ ఒకటి ఉంది అని చెప్పేసి కూడా నాకైతే తెలిదు
గూస్ బంస్ అసలు ఫుల్ ఆఫ్ గూస్ బంస్ అసలు నిజంగా
చాలా బాగా జతుంది
తీసే వాళ్ళు ఎట్లా తీసారు నిజంగా కూడా రాణి పద్మావతి అట్లనే ఉంటదా అనిపించింది ఆమె క్యారెక్టర్ ని చూస్తే నాకైతే
సార్ ఆ టై లో ఇలా ఉండే వాళ్ళ ఇంత యునీక్గా ఆ చూడగానే అసలు మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ అనిపిస్తుంది
అసలు మామూలుగా కాదు అండ్ అసలు అంత ప్యూర్ లవ్ ఎంత ప్యూర్ డెడికేషన్ అబ్బా అసలు ఎంత బాగున్నాయి మూవీస్ అసలు ఐ కాంట్ ఇమాజిన్ అసలు
బజీరావ మస్తని ఎలా అ
అసలు సూ సూపర్ డూపర్ లవ్ స్టోరీ అసలు నాకైతే అసలు టూ డేస్ నేను నిన్ననే చూసిన ఆ టూ డేస్ నుంచి అనుకుంటున్నా చూడాలి చూడాలి చూడాలి అని నాకు నిన్న వీలుపడలేదు నిన్న చూసా అసలు నా కలలనుండి లేదు నిన్నటి నుంచ ఆ మూవీ
అసలు సాంగ్స్ కూడా చాలా హైలైట్ ఉంటాయి ఇంకా ఆ కాస్మెటిక్స్ అవన్నీ కూడా చాలా బాగా డిజైన్ చేసిాయి
అసలు పేష్వాాలంటే అట్లు ఉంటారా అన్ని నిజంగా అంటే ఇలాంటి బ్రాహ్మన్స్ ఉంటారా ఇలాంటి అంటే కల్చర్ అంటే ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ కల్చర్స్ ఉంటాయి క డిఫరెంట్ డిఫరెంట్
అసలు అలా ఫైట్ చేసారా ఇలా జరిగిందా అని చూస్తుంటేనే ఇప్పుడు ఉన్నటువంటి ఆ పాలిటిక్స్ అవన్నీ కూడా ఇట్స్ ఫింగర్టిప్స్ అన్
అవును అసలు నార్మల్గా విమెన్ అంటే అ ఉంటదా ఒక విమెన్ అంటే నార్మల్ గా ఫైటింగ్సు కాదు కాకుండా ఆ పేరెంట్స్ తోటి రెస్పెక్టబుల్గా అండ్ ఆ నయి బర్స్త తోటి రిలేషన్ అసలు ఎంత బాగుంది అసలు మూవీ అసలు బాగా క్రియేట్ చేస్తున్నారు అసలు ఇంత క్రియేటివిటీ ఉందా అసలు మన ఇండియన్స్ కి అనిపిస్తు స్తుంది ఒక్కొక్కసారి నాకు
ఇంకొక వండర్ ఏంటి అని అంటే ఈ పద్మావతి అండ్ బాజీరావు మస్తాని ఈ టూ మూవీస్ కి డైరెక్ట్ చేసింది కూడా ఒకరే
ఆ సంజయ్ లీలా బన్సాలి
ఉమ్
నిజంగా కూడా ఆయన మొత్తం ఈ ట్రాజెటిక్ మూవీసే తీస్త అంటున్నాడు
అయన మూవీ వస్తుంది అనింటే ఇంకా ఏదో ఒక ఎపిక్ అందులో ఉంటుంది అని ఫిక్స్ అవ్వాల్సిందే
నిజంగా కూడా స్టోరీ అంటే ఎట్లా అంటే బ్రతికితే ఇట్లా బ్రతికితే చాలు ఇంత డేర్ఫుల్ గా ఇంత హార్మ్ఫుల్ గా ఎట్లా ఉంటాయి చాలు అన్న
అట్డ ఎవరిని హర్ట్ చేయకుండా చేస్తారు మళ్ళీ అంటే ఎవరి ఫీలింగ్స్ హర్ట్ అవు తున్నాయి అనేలాగ ఏవే ఉండదు అందరికి ఈక్వల్ రైట్స్ ఉంటాయి అందరి క్యారెక్టర్స్ కి కూడా ఈక్వల్ గా మెయింటైన్ చేస్తారు
అవును అసలు చాలా అంటే చాలా బాగుంది మూవీస్ అయితే నాకు అంటే మొన్న అంటే రీసెంట్గా అది గుంజన్ సక్సెస్ అయిన రియల్ లైఫ్ స్టోరీ కూడా చూసా బాలీవుడ్ లో నేను
ఓ మై గాడ్ మీ మంచి మూవీ సెంస్ ఉంది
ఆ నేను బాగా చూసా నాకు బయోపిక్ మూవీస్ అంటే ఇష్టం నాకు బయోపిక్ కంటే నేను చాలా ఇంట్రెస్ట్ చూపిస్తా
గుజెం చసినా కూడా అసలు దాంట్లో అసలు తను ఎలా అంటే తన ఒక డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసము అసలు అమ్మాయి పెట్టే ఎఫెర్ట్సే వేరు అలా అసలు మన సైడ్ గర్ల్స్ పెట్టాలి అనింటే స్పెషలీ ఆ అంటే ఆ నార్త్ అండ్ సౌత్ అని కాకుండా
హుమ్మ్
ఆ అసలు ఒక ఫ్యామిలీలో గర్ల్స్ ని అలా పంపించాలి అన్నటువంటి థాట్ కూడా చాలా వరకి రాదు
అవును అ చాలా వరకు అట్లనే ఉంది లే కాని కానీ ఫియర్ అనేది ఉండకూడదు కదా ఉమెన్ కి ఏదైనా చెయగలుగుతుంది అన్న ఆ కాన్సెప్ట్ అనేది అసలు ఎంత బాగుందో అయితే నేను ఆ మూవీ చూస్తున్నా సేపు నా పక్కన కూర్చుని మా పాప కూడా అదే మూవీ వాచ్ చేస్తుంది తెలుసా చేసి అంటుంది నే ఆర్మీ ఆఫీసర్ అవ్వాలే
అదొక ఇన్స్పిరేషన్ అలాంటిది చూసినప్పుడు అలా అనిపి చ్చడం కూడా పిల్లల్లో అంటే ఆ ఏమంటారంటే ద వర్డ్ యూ ఆర్ సేయింగ్ అది మీకు ఆ తెలియకుండానే యూనివర్స్ కి కనెక్ట్ అయిపోయి అక్కడ అదొక ఫార్మేషన్ జరిగిపోతూ ఉంటుందన్నమాట
అ అసలు నాకు అది స్టోరీ చూసినప్పుడు ఎల్లా అనిపిస్తుంది ఇఫ్ యు వాంట్ సంథింగ్ వర్క్ ఫర్ ఇట్ అంతే ఇగా నీకేదైనా కావాలనుకుంటే నువ్వు చేసేయాలే అంతే
నాకైతే చూసినంత సేపు మా పాపని కూడా సేమ్ అందులో ఆ గుంజని సక్సెనలో మా పాపను నాకు చూసుకో అనిపిస్తుంది నేను చేయనే డ్రీమ్ ఏదన్నా ఏదైతుందో అది మా పాప ఫుల్ ఫిల్ చేయాలి నాకేమని ఉండే చిన్నప్పటి నుంచి నా గోలు పోలీస్ అవ్వాలని ఉండే కొన్ని ఆ సిచ్యుయేషన్స్ వల్లనో కొన్ని ప్రాబ్లమ్స్ వల్లనో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇంకేదైనా ఇంకే ఏదన్న ఎక్సెట్రా దాని వల్ల నేను లాస్ అయ్యాను ఖచ్చితంగా నా డ్రీమ్ ఖచ్చితంగా మా పాప ఫిల్ చేయాలని బ్లెస్ చేస్తున్నా ఏమైతుందో చూడాలిగా ఫ్యూచర్
స్టేట్ గవర్నమెంట్స్ లో కంటే సెంట్రల్ గవర్నమెంట్ అవి బాగుంటాయి ఇంకా స్పెషల్లీ ఈ త్రీ డిఫెన్స్ సెక్టర్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి
అవును
అసలు యూనిఫామ్ వేసుకుం అంటే అద వచ్చే ఇంకా మా ఫ్రెండ్స్ లో ఆ ఒక్క అమ్మాయి కొట్టింది తను ఇప్పుడు ఆ జనరల్
నార్ నార్మల్ గా నార్మల్గా విమెన్స్ కి పెద్ద అంటే పెద్ద పెద్ద జాబ్లు అవసరం లేదు నార్మల్ గా కూర్చొని చేసుకునే జాబ్స్ బెటర్రు ఇలాంటి ఫైర్ బ్రాండ్ జాబ్స్ అవసరం లేదు అది దని కొంతమంది అంటూ ఉంటారు కదా
అది ఆ అలా అన్నప్పటికీ కూడా లోపాల నుండి వచ్చే ఫైర్ దాన్ని బిల్డ్ చేస్ కొని మనం గనుక సక్సీడ్ అయితే అసలు ఏదైనా చేయగలుగు విమెన్ చేయలేందంటే ఏమీ లేదు
ఏది లేదు విమెన్ చెయ్యలేని అనేది అసలు అసలు రాసి లేదు లేదు అసలు ఎందుకంటే ఫ్యామిలీని మెయింటైన్ చేయవచ్చు పిల్లల్ని మెన్ మెయింటైన్ చేయొచ్చు రిలేటివ్స్ ని మెయింటైన్ చేయొచ్చు ఆల్మోస్ట్ హోల్ వరల్డ్ కూడా మెయింటైన్ చేసే అంత కెపాసిటీ ఉంటంది విమెన్ కీ
అసలు అవునా మార్చ్ ఎయితు రోజు విమెన్స్ డే ఏ అవును ఆ రోజు మోస్ట్లీ ఆ ఒక్క రోజు స్టేటస్ పెట్టుకోవడం వరకి చూడ్డాం తప్పించి మళ్ళీ తరువాత లైఫ్ అంత ఇలాగే ఉంటుందా అని అసలు ఆ గెస్ చేయలేం కూడా అంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా ఒకడే ఏదో స్టేటస్ పెట్టామా విష్ చేసామా సెలబ్రేషన్స్ ఇచ్చామా ఇంక అంతే మళ్ళీ నెక్స్ట్ డే నుండి మళ్ళీ అదే డిస్క్రిమినేషన్ అలాగే చూడం
అవును అది ఆ ఒక్క రోజు ఎందుకు మరి స్పెషల్గా అవసరం లేదు అనిపిస్తుంది నాగు అ
మదర్స్ డే అని విమెన్స్ డే అని ఏదో ఒక డే పెట్టారు కదా అని చెప్పేసి మళ్ళీ దానికి కూడా ఒక గేలీ చేయడము మీకున్నాయి మాకున్నాయా అంటారు
అ అవును అసలికే క్రియేటివ్ మధ్యలో ఫాదర్స్ డే అండ్ బ్రదర్స్ కూడా చేసుకుంటున్నారు కదా జెండర్ ఈక్వెన్సీ పిస్తున్నారు ఇక్కడ కూడా ఆ పెట్టుకోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో మనకు వాళ్ల ఉమ్ జరిగే నష్టం ఏందో అర్థం కాదు మనకు వచ్చే లాభం ఏందో అర్థం కాదు
ఆ పవన్ కళ్యాణ్ మూవీ మూవీ నాకు గుర్తురావట్లేదు సాంగు ఆ త్రీ గర్ల్స్ ఉంటారు యా అందులో సాంగ్ ఎ కదా అ సరే బాగుంటది మగువా మగువా
ఎగ్జాక్ట్లీ అసలు మహిళల కోసమే పెట్టినట్టుంది ఆ సాంగ్ ఎంత బాగుందో అంటే మనం మన స్ట్రెస్ మన ఫీలింగ్స్ ఆల్మోస్ట్ దాంట్లో రో ఇచ్చినట్టు పెట్టారు అసలు సాంగ్ బాగా తీస్తారు
ఇప్పుడు తీసా ఈ మూవీ ఎలా ఉందో ఎప్పుడు వెళ్దాం అంటారు మరి
ఈ రోజు ఈవినింగ్ ఖాళీనే కదా వెళ్దాంది అంటే సిక్స్ థర్ బుక్ చేసేయి బుక్ చేసే సిక్స్ థర్టీకి అట్లా వెళ్దామ్ ఆ అంతే ఆ సారీ నా సిక్స్ కి పడతాది కదా షో
ఏ సీట్స్ బుక్ చేయమంటారు ఫ్రెంటా సైట్స్ బేక
సైట్స్ బుక్ చేయి కొంచెం అంటే సైట్స్ కూడా కాదు మిడిల్ లో బుక్ చేయి
ఓకే ఓకే రెడీ అవ్వండి మరి ఎల్దాం హ్ం బాయ్